ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావు
రికార్డు రాస్తున్నా హెచ్ డిటి
హెచ్ డి టి రికార్డ్ రాసినవా అప్పుడే
అందరు రాసేసినారు అమ్మా నువ్వే రాయంది
అవునా నేను ఇంకా స్టార్ట్ కూడా చేసన్ నిన్న అదే
ఉ ఏం దీపిక ఇప్పుడే స్టార్ట్ చేసా
తిన్నావా
ఉ ఫాస్టింగ్ ఉన్న
అవును కదా మర్చిపోయా
ఉ తాయ్
ఏంది లక్ష్మి అంతా ఆ మాట్లాడుతుంది
ఇర్ అ
మీ రూమ్ లో ఎంత మంది
ఆ రూమ్ లో ఎయిట్ ఉ
మా రూమ్ లో కూడా ఎయిట్ మెంబర్స్ ఓ
ఉ ఏవ ఏమా బట్టలు ఎట్లా వాష్ చేసుకోవాలో ఏమో
ఆ ఇంకా రోజు ఒకరు వాష్ చేసుకుంటేనే అయ్యింది డవికు రెండు జతలు ఉన్నా ఒక జత ఉన్నా వాష్ చేసేసుకోవాల
ఉ ఇప్పుడు వాష్ చేసుకుంటే ఓకే ఉగాల నువ్ తిన్నాకానే
అందరు వాష్ చేయడం లో చేస్తే ఇంకా అసలు అవ్వన్ పని ఇంకా
కాదు జుట్టు వట్టుకొని ఇస్తారు
ఆ రోజుకో ఇంకొకరు ఒకరు అంటే ఈ రోజు నేను ఉతుకుతే రేపు ఎవరైనా ఇంకొకరు వాష్ చేయాలె అట్లా ఒక రోజుకి ఎన్ని అదే ఎన్ని ఎన్ని పే పేరుసిన ఉతికేయాలి లింగా ఆ రోజు ఎట్టున్న అట్టై తిన్న ఓకే లేదంటే ఇద్దరు ఇద్దరు కలిపి ఒక రోజు ఉతికిన అయిపోయిది అయిపోతది ఎందుకంటే రెండు రోజులు కోసారు కదా వాష్ చేసుకున్నది అట్ట ఉ ఇప్పుడు నా ఆంటీ వాళ్ళ కూడా చుమ్మ కూడా చాలా కష్టం అయిపోతది ఇన్ని ఆర్ట్స్ కి మళ టేబుల్ కింద అంత ఓ చుమ్మల అంటే నడిచెకి కూడా కాదు
నడిచేకి కాదు మా పేరానికి అంత కష్టం ఆంటీ వాళ్ళకి
హ్మ్
అవును
చెప్పలా
ఏం లేదు ఎప్పుడు రాస్తావు రికార్డు మండే కానీ ట్యూస్డే కానీ ఎల్
మండే గాని ట్యూస్డేగనా హ్మ్ మరి ఎప్పుడు రావడం
హ్మ్ లేదా నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్యూస్డే అయినా వెనస్డే అయినా వస్తా
అవునా హ్మ్
ఏమో మిడ్ పెడతారేమో ఎప్పుడు పెడతారో ఏమో
తెలిదు ఎప్పుడు పెడతారో మేబి పెట్టచ్చు అనుకుంటే ఇంకా దే
హ్మ్ నీకు పడిందా అమౌంట్ జేవిడి
లేదు నాక ఒక వన్ రూపీ కూడా పలా
తాలా మందికి పడిందంట కదా
ఆ ఆ ఏమో నా ప్యాంట్ నక్